నమస్తే అండి
హలో
హలో నమస్తే వినిపిస్తుందా అండి
వాయిస్ రావడం లేదు మీది అకా హలో
ఇప్పుడు వినిపిస్తుందండి ఇప్పుడు ఇన్పిస్తుందా
ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి మా పాపకి కాళ్ళో ముల్లు గుచ్చుకుంటేనో తీయించుకోవడానికి వచ్చాం
అహ్హ అవును
అది గుచ్చుకొని కుడా ఇరవై రోజులవుతుందండీ నేన్ గుచ్చుకున్నప్పుడు తీసేసాను మళ్లి కొంచెం దానిలో ఉందేమో
అ
కొంచెం అదీ తగ్గుతుంది మళ్ళీ ఆ ఆర్ సంస్థలుంటాయ్ అ
ఆహ
తగ్గుతుంది మళ్ళి చీమ్ పడుతుందీ వాస్ప వాపొస్తుందీ
ఆ
దానికోసంనేసి ముల్లూరి డాక్టర్ చేయించు కుందామని వచ్చామండి
టిఫిన్ జేసారాండి
చేద్దామండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి కాలేజిలో ఉన్నారంటండి
కాలెజిలానా
ఆ
ఏం చదుగుంటున్నారండి మీరు ఫస్ట్ ఇయర సెకండ్ ఇయర ఫస్ట్ ఇయరా
ఫ్రస్ట్ ఇయరే ఫస్ట్ ఇర్ ఫస్ట్ ఇర్
బాగా చదుకోండి
ఆ
ఏంటండింక
ఎమ్లేదండి మీరె చెపాలండి
ఇ కాలేజ్ లో స్వచ్ఛ భారత్ అని ఏమన్నా పెడతారాండి
అద్దం కాలేదండి
కాలేజ్లో స్వచ్ఛ భారత్ అని ఏమన్నా రూల్స్ ఏమన్నా పెడతారాంటున్న
ఆహా రూల్స్ ఏం లేదు గర్లస్ని బాయ్స్ని కంబైన్ చేయరు రూల్స్ సప్రేట్ సప్రేట్
అంటే స్వచ్ భారత్ ప్లాస్టిక్ వేస్ట్గావేయకుడదు అనీ చెత్తకుండీలోనేవె ప్లాస్టిక్ వేస్ట్గా వెయ్యకూడదు అనేసి
ఆహా ఏం లేదండి
హూం మీర్ చెప్పామ్ క్లీన్ చేస్తరా లేపోతే
ఆమ్ క్లీన్చేస్తారండి ఇక్కడ వర్కర్స్ని బెడతరూ వాళ్ళు చేస్తారండి ఆమ్ అ బాయిస్నీ అస్లు కంబైన్ చేయరు అది మంచిది
ఊమ్
ఆల్ బాయ్స్సప్రేటు మేం గర్ల్స్ సప్రేటూ ఒకే కాలేజ్లోనే ఉంటాం కానీ సప్రేటు
ఆహ
ఊమ్ బాగానే జెప్తున్నారు ప్రజెంట్ మీరైతే
కంబైన్స్టడీస్ ఉండవాన్డి మీకు
కంబైన్ స్టడీస్ ఉండండి
ఎందుకు అప్పుడప్పుడు ఆ ఒక్ సార్ రాకపోతే కమ్మైన్ స్టడీస్ పెడుతూ ఉంటారు కద్ దండి ఒక టీచర్ రాకపోతే
చిర్రు ఒక వేరే మేడమ్స్ వస్తారండి ఆ మేడం రాకపోతే వేరే మేడంను అసైన్ జేస్తారు
హ్మ్
ఎవరోక మేడం వస్తానే ఉంటారు
ఎక్స్క్యూస్ మి
క్లాస్ లో మంచి టాపర్ ఎవరండి
ఇది ఫస్ట్ ఇయర్ ఎ గదండి ఇంకా తెలీదు మొ ఇప్పుడే రీసెంట్గానే మొదలైనయ్
ఏమో టెన్త్ లో బాగొచ్చినయా అండి మార్క్స్ టెన్త్ లో మార్క్స్ బాగా వచ్చినయా
ఆ వచ్చాయండి
ఎంత ఎక్స్పెక్ట్ చేయోచ్చండి
హ్మ్ ఫైవ్ ట్వంటీ త్రీ అండి
బానే వచ్చాయి గండి మార్క్స్ మీకు
ఆ
ఉమ్
ఇంకా కొన్ని తగ్గినయ్ గదండి సివిక్స్ అండ్ మా కదా
కొన్ని అంటే ఆ వాటికన్నా ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉంటున్నారు కదండీ దాన్తో కంపేర్ జేసుకుంటే మీరు బెటరేగా
ఆ
హ్మ్
కొన్ని ఎక్కువోస్తయ్ అనుకున్నార రాలేదు అది కొంచెం డిసప్పాయింట్
డిసప్పయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు మనకొచ్చిందే మనకు మనస్ చదువు మన దగ్గర ఉండిద్దె గానీ వేరే వాళ్ దగ్గరికి ఎల్లదు కదా ఇప్పుడైనా కొంచెం బాగా చదవండి
ఆ
ఉ మంచిగా చదువుకోండి వేరే వైపు వెళ్ళకండి బాగా మార్
మ్యాథ్స్ రెండు విధాలుగుందండి మ్యాథ్స్
మ్యాక్సా
ఆ
ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయండి మీకు
ఎక్కడ అండి ఉమ్ ఇంగ్లీషు సాన్స్క్రిట్ మ్యాత్స్ వన్ ఏ వన్ బీ ఫిజక్స్, కెమస్ట్రి అండి ఎం పి సి అండి
బా చదవండి ఎం పి సి కొంచెం కష్టంగ ఉండిద్ది కదండి
ఆమాక్స్ ఏ అండి టఫ్
మీక్ మళ్ళ మ్యాథ్స్ బాగా చేయడం వచ్చా
మాక్స్ వచ్చూ మరి అంత కాస్ కని మీతో కాదండి దాంట్లో వచ్చు అంత మరి అంత డిఫికల్ట్ ఉంటుంది మరి ఏమో ముందు ముంద ఎలా ఉంట టదో ఎమో తెలిదాండి
బైపీసీ తీసుకోవచ్చు కదాండి
బై బీసీ ఏంటకో ఇంట్లో వాళ్ళ కోర అని పీసీ తీసుకోమన్నారు
ఇంట్లో వాళ్ళ వాళ్ళు కాదు కదండి చదివేది మీరు కదా మీరు ఏది చదవగలుగుతారో అది తీసుకోవాలి
అంటే ఇంట్లో వాళ్ళు ఎంపిసి తీసుకోండి మంచిది అని అన్నారు తర్వాత ఫూ చెత బావుంటదని
బైపీస కూడా బాగుండేది దాని కోసం అని చెప్పి డాక్టర్స్ నర్సెస్ వా మెడికల్ షాప్స్ పెట్టుకోవడానికిలా బాగుంది ఇంకా ఏంటండి హలో హలో హలో హలో హలో వినిపిస్తుందా అవు